అ
హలో, ఏం చేస్తున్నరండ్ ఆ వినిపిస్తుందండి, ఏం చేస్తున్నారు?
ఏం చేయట్లేదండి, కూర్చున్నాను అలాగా.
అవునా అవునా అండి, ఇంకేంటండి?
ఏ వండారండి ఈరోజూ?
ఈ రోజండి నేనండి మొక్కలు వండానండి
ఏ ముక్కలండీ ఆ మాంసం అండీ
ఆ అవునండీ ఇగ
అదేలే అండి
హా మీరు తింటార అండి
ఆ నేను బాగ ఎక్కువ తింటాను అండి
అవున అండి ఇష్టం అండి మీకు
ఆ నాకు ఇష్టం అండి నేను ఎక్కువ తింటాను
అవునండి
ఆ
ఆ కొంతమంది తినరు కదా అండి అందుక్ అడిగాను
మీర్ తింటారండి
ఆ తింటామండీ ఈ రోజూ తిన్నండి
బాగ ఎక్కువ తింటారండి కొంచమె తింటారండి
బాగ ఎక్కువ తింటానండి బిర్యానీలు పోలావు అలాంటి అయితే బాగా ఎక్కువ తింటానండి
అదే లే అండి అద్
ఈ మద్యన అయి కూడ మానేసానండి ఏమన్నా కొంచెం తింటా ఉంటే పొట్లో మంట కింద ఆ టైప్ లో వస్తుందండి
అవునండి ఎందుకంటారండి అలా చూపించుకున్నారా
చూపించుకోలేదండి ఏమన్నా కొంచెం ఏమన్నా తినేటప్పటికి కూడా పొట్టంతా నిండిపోయినట్టు అదో టైప్ లో అనిపిస్తుందండి ఏం వెళ్లట్లేదండి
అవునా అండి అది చూపించుకోవాల్సిందండి లేకపోతే పేగులు ఆరిపోతాయ్ కదండి ఇంక అసలు వెళ్ళకపోతే
అవునా అండి చూపించుకోవాలండి పొద్దుట్ నుంచీ ఏం తినలేదండి అయినా సరే ఆ కలి అనేది లేదండి ఆకలి ఎయ్యట్లేదు అసలు
తినకపోతే ఉంటదండి ఇంకా ఎక్కువ అయిపోతుంది కదండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది కదా
ఇ ఏమో నండి కొమ్ము కొంచెం వాటర్ ఏమన్నా తాగినా కూడా పొట్లో నొప్పి కింద అది వస్తుందండి
అదేలేండి అయితే ఒకసారి చూపించుకోవడమే మంచిదండి
ఆ చూపించుకోవాలని లేకపోతే ఏమన్నా
న్నయి కదా
ఆ ఏమన్న కొంచెం లైట్ గా మా పాప తి నె అంత రయిస్ తిన్నా సరే అన్నం తిన్న పొట్టంతా నిండిపోయినట్టు అదో టైప్ లో అనిపిస్తుంది ఇంగ అందే ఎళ్ళట్లేదు అంతకు మించి
అదేలె అండి ఒక గ్యాస్ట్రిక్ టబుల్ స్టార్ట్ అయినా అలా అనిపిస్తుంది సిమ్టమ్స్
అవునండి అసలు ఏమి వెళ్ళట్లేదు అండి
అలా అయితే చూపించుకోవడమే మంచిదండి
ఆ
అవునండి అవును ఒకసారి చూపించుకు చూడండి వైద్యులు చెప్తారు కదండీ దానికి మందు మందులు ఏమన్న ఇస్తారేమో
ఆ చూపించుకోవాలని లేకపోతే
అవునండి అవును చూపించుకోవడమె మంచి దండి ఊ వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పరీక్షలు రాసి ఏవేవో చెప్తున్నారు తప్పితే వాళ్ళు సరిగ్గా ఏమీ చెప్పట్లేదు కదా
ఆ అవునండి ఇంకేంటండి
ఏముందండి ఇంకా అలా
మొన్నే నాలుగో నల్ది నేర్చుకున్నానండి బండి నాలుగో నల్ది
ఆహ అదే అండి అదే అండి
ఆ మా తోటి కోడలు ఆ అవునండీ
అదేలేండి వచ్చిందండి
ఆ వచ్చిందండి మా తోటీకోడలు తిప్పుదాంమంటే ఆవిడ భయపడుతున్నారండి ఎందుకో నేను తీసుకెళ్తానని చెప్తా ఉంటే
కొత్తగా నేర్చుకున్నారు కదండి పడేత్తరనేమోనండి
పారం మించి ఎలా పడేస్తామండి బుర్ర లేకపోతే ఎందుకు గుద్దుతాండి కింద కాల్ దగ్గర బ్రేకులు ఉంటాయ్
అవును లేండి బ్రేక్ వేసినా ముఖం పగిలిపోతుంది కదండి ముందుకు తగిలితే
ఆ లేదులేండి స్లోగా గేర్ వేసి
మెల్లగా అండి
ఆ అవునండి
అదేలేండి అదేలేండి
ఆ ఒకటో గేర్లో పెట్టుకునండి క్లచ్ నొక్కితే స్లో అవుతుందండి
తర్వాత ముఖం పగిలిపోతుందండి స్లో అవ్వకుండా బ్రేక్ నొక్కితే
లేద్ ఈ క్లచ్ నొక్కి స్లోగా బ్రేక్ వేస్తే స్లో అవుతుందండి మొఖం ఎందుకు పగుల్ ఉందండి పర్లేదండి బానే నడుపుతున్నానండి వచ్చేసిందండి
వచ్చేయడం మంచిదేలేండి
చారి ఆ మా తోటికోడలు వాళ్ల బాబుని స్కూల్కి తీసుకెళ్తానండి ఆ వాహనం మీదా
ఆ ఆల్ వా తన ఎలా ఎళ్తున్నాడండి ఇప్పుడు మామూలుగా వెళ్తున్నాడండి వస్ పాఠశాల వాహనం అండి
తను ఆరు చక్రాల వాహనం మీద వెళ్తున్నారండి
ఆ ఆదండి
ఆ ఒక రోజు నేను తీసుకు అవునండి ఒక దినం నేను తీసుకెళ్తానండి నాలుగు చక్రాల వాహనం మీద నేను తీసుకెళ్ళి దిం దింప్పేసి వస్తాను అసలా అంటే నేర్చుకున్నాను గాని ఎప్పుడు ఎవరిని తీ క్కే లేదు ఒకసారి మా తోటుకోడలు గారు అలా అబ్ అబ్బాయిని తీసుకెళ్దాం అనండి
ఆ అదేలేండి మీ వారిని తీసుకెళ్ల పేరా
ష్ మా వారు కారు పడదండి అదే ఆ నాలుగు చక్రాలు వాహనాల్ ఆ అవునండి కొంచెం ఆ గ్యాస్ట్రిక్కు అలాంటివి ఉన్నాయండీ అందుకని చెప్ మీ కారేగ్గానే తిప్పేస్తుదండి పొట్లో
అవునండీ మరి మొన్న ఎక్కడికో బయటికి బానే ఎళ్ళొచ్చారు వెళ్లారు కదండి శుభ్రంగా రోజంతా తిరిగి వచ్చారు
రెండు గోలీలు వేసుకుని వెల్లోచ్చారండి అబ్
ఇంకో గోలి ఎసి మీరు తీసుకెళ్ళిపోండి ఏం కాదు వస్తారు ఎందుకు రారండి.
ఆహా కొంచెం అంటే నాకు కూడా కొత్త కదండి ఆయన కూడా కొంచెం భయపడితే కొంచెం ఇంకా కళ్లు తిరిగి పడిపోతారేమో అనండి కొంచెం
ఏం కాదండి ఎందుకు భయపడతారు ఆయన రాకుండా కారే అదే తీయం కదండీ ఆ వాహనం
ఆ అవునండి మా తోటుకోళ్ళ గలగ మా తోటి కోడల్ని తీసుకెళ్ళానండి ఒకసారి లాంగ్ డ్రైవ్ కి
ఎక్కడికండి ఎక్కడికి వెళ్తారండి
మారేడుమిల్లి అలాంటి ఎక్కడికన్నా తీసుకెళ్దాం అనుకుంటున్నానండి మరి ఆవిడి వస్తారో లేదో తెలీదు. మా పాప పాపగారి పుట్టినరోజు అయిపోయిన తర్వాత, వెళ్దాం అనుకుంటున్నామండి మరి
అదే లెండి అనుకో అనుకోగానే ముందు అసలు అనుకుంటే ఏమవుతాయండి. ఆప్పుడు ఏం అవ్వని అనుకోకుండా ముందే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళడమే మంచిదండి
ఆ అవునండి ఎక్కడండి ఎక్కడవుతాయండి విళ్ళ ఎక్కడ వస్తారండి
తీసుకెళ్లండి వస్తారేమో
ఎక్కడండి ఎక్కడవుతాయండి అనుకోవటం తప్ప ఒకసారి అలాగే తీసుకెళ్తాను అని చెప్పి అలాగే లాస్ట్ లో ఆ నేనేం రాను నేనేమి తీసుకెళ్ళనని చెప్పారండి అట్లా ఉంటుంది మాతో
అదేలేండి పనులుంటాయేమో అండి
ఆ అవునండి ఎప్పుడు ఈ తిరపతి తీ సిరిడి ఇలాంటివి తప్ప ఎప్పుడు బయటికి తీసుకెళ్లేదండి ఎ ఎక్కడికి గుడి అలాంటి అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్న సంస్థాన్ని తీసుకెళ్తారండి అదే ఏమన్నా ఎక్కడికన్నా బయటికి ఏదన్నా జలపాతాల దగ్గరికి ఆ కొంచెం నాలుగు కెరాటా కెరాటాలు వస్తాయి కదండి సముద్రం వాటి దగ్గరికి తీసుకెళ్లమంటే మాత్రం తీసుకెళ్లరండి
భక్తి ఎక్కివేమో అండి కుటుంబం మొత్తానికి
ఏమోనండి కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటారండి తీసుకెళ్ళమంటే లేకపోతే నాక్ పనుంది నాకు కుదరదుంటారండి ఇలా అయితే ఎలా చెప్పండి బాబు
అవునండి అవును ఈసారి అలా కాకుండా ఈసారి అప్పుడు కప్పుడే చెప్పేసి ఏదో వంక చెప్పి తీసుకెళ్లి పోండండి అప్పుడు
ఆ అవునులెండి అలాంటే ఏదో ఒకటి చూడాలండి
అవునండి అవును
ఆహా ఇంకేంటండి
అదే ఏముందండి ఇదిగో వాహనాలు ఇప్పుడే డబ్బా పెట్టి పంపానండి బాబు ఈ రోజు ఆలస్యమైంది
అవునండి. ఇంకేంటండి
ఆ మీ పాప వెళ్తుందండి బడికి
లేదండి మా పాపకి ఇంకా సంవత్సరంన్నారేనండి అ అవి నిండుతాయి అండి సెప్టెంబర్ పన్నెండో తారీఖుకి నిండుతాయంండి మూడు వస్తాయండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దన్న గారు మా పాపకు ఐదో సంవత్సరం వస్తే గాని పాఠశాలకి పంపనంటున్నారండి
ఈ మధ్య ముందే ఎసేస్తున్నారు కద నాలుగు నాలుగు రాకుండా నాలుగోచ్చి
కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదని
పాఠషాల్లో ఆడుకునేలాగా ఎస్తున్నారంట కదండి.
ఆ అవునండిడి కానీ వాళ్ళ పిల్ల వాళ్ళకే కూతురున్నట్టు బంగారంలా చూసుకుంటున్నారండి పంపట్లేదండి.
ఆ గరవ ఏమౌం పోవాలి పళ్ల్లని
మరి అంతే కదండి
అదేనండి
ఆ ఆ ఇంకేంటండి.
ఏ ఉందండి ఖాళీ యే అలగా పాపా ఆ తోటి కోడలు పాపని తీసుకొచ్చింది పాప ఆడుకుంటుంటే మేము కూర్చుని చూస్తున్నాంమండి ఆడుకుంటుందని అలాగా.
అవునండి అల్లరి ఎక్కువ చేస్తుందండి మరి పాప
బాగా ఎక్కువ చేస్తుందండి మనకు ఒప్కుండాలే గాని ఆ ఎంత సేపు అయినా తిప్పుతుంది
అవునండి అళ్ళ అన్నయి తో ఆడుకుంటుందండి మరి ఏమన్నా
ఆ ఆ ఉమ్ ఆడుకుంటుందండి ఇంకాళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకాళ్ళిద్దరు ఆడేసుకుంటారండి పక్కన వాళ్ళతో గొడవ ఉండదండి
అవునండి
ఆ అలా ఆడుకుంటే గొడవ ఏముందండి. మీరస్తతారన్ననారు ఇడు మొన్న రాలేదు రదండి ఇంకా ఇప్పుడు ఉ వస్తారండి రేపు ఎప్పుడో
అప్పుడు వస్తాన్ లేండి.
ఆ మా తోటి కోడలు అడిగందండి మిమల్ని
అవునండి.
ఆ వస్తా అన్నారంట కదా తన కోసం ఏదో తెస్తానన్నారంట అని అడిగింది
ఆ అవునండి
ఆ తీసుకురావాల్సింది రండి
ఆ సరే అండి ఆ సరే అండి సరే
ఆ ఆళ్ళు కూడా ఆడుకుంటారు మీకు కూడా కొంచెం అలసైడ్ తీన్నట్టు ఉంటది
ఆ అవును అండి
అవునండి అలాంటి ఆ బయట ఆడుకుంటేనే మంచిదండి అచ్చా స ఏంటండి ఆ చరవాణి వేసుకని కూర్చుంటున్నారుడి లేకపోతే దాన్ని చూసుకుంటా. ఈ చరవాణిలు కూడా అంత మంచిది కాదండి అసలు
అవునండి కళ్ళకి అది కొంచెం ఇబ్బంది అవుతుందండి
అవునండి ఎన్ని రోగాలు వస్తున్నాయండి దానివల్ల ఉ పిల్లలు దూరంగా ఉండడమే మంచిదండి
అవునండి ఇంకేంటండి సరే అండి
సరే ఆ ఉంటాను